ఆ చెపురా
ఎమ్ చేస్తన్నావ్
ఏం లే
ముందుగా న తిన్నావా
హుం తిన్న నువ్వు తిన్నావా
తిన్న తిన్న ఇటు రారా రోడ్డు మీదకి
ఏ ఇప్పుడు ఏడ వస్తావ్ ఇప్పుడు రాను
అందు కటింగ్ చేయించుకుందామని బాగా గడ్డం గిట్టే బాగా పెరిగింది
సాయంత్రం
సాయంత్రం ఉంటాడా మంగళోళ్ళు
ఉన్నాడు ఉుంటడు
ఇంట్లో అయితే సాయంత్రం ఏ చేత్తానవ్ మరి ఇంట్లో ఒక్కనివే
ఏముండది గదే తినుడు పండుడు
అంతేనా అనయి అయిపోయినా రికార్డులు
అయిపోయినై
ఒరు గంత టక్కున రాసినవ్
ని మరి రాయాలి తప్పదిగా
ఏవలికైనా ఇచ్చినవ నువ్వే రాసినవ
అదే మనకెవడు రాశిస్తాడు మనమే రాసుకోవాలి
అంతేనా
మరి!
అది కరెక్టే
హు నాకు అది రాశిస్తే ఒక పద్ధతని
అహ్ పొద్గలా రేపొద్దుగాలే మరి
హు
రేప్ పొద్దుగాల ఒత్తవ్గా అటు
ఆహ్ హ
అమ్ రేప్ పొద్దుగాల పొలే తమల ఒక్కసారి గుర్తుచేతప్పుడు
హా!
అదే ఇయలా కటింగ్ చేయించుకొని వద్దాం మళ్ళ మంగళోడు ఉంటడా అని ఫోన్ చేసిన
అవునా!
అమ్ వాడు మన ఊర్లోడు మంచిగా చేస్తలేడు
టల్గా ఎండ కొడతాంది కదరా ఇప్పుడు ఏంది
అద్ ఎండకొడ్ మన ఊరోడు మంచిగా చేతలేడు ఆడు ఆనిదగర్ పోందామంటే
ఈయే గంతే ఇగ ఉడలాకుంటాయ్గా
ఇప్పుడు కటింగ్ చేయించుకొని ఆహ్ ఎల్లుండి ట్రిప్ పోయేదుంది
ఉమ్ ఊ
ట్రిప్కొత్తవా
ట్రిప్పా ఎక్కడికి
ఆహ్ పాండిచ్చెరి గిట పోదామనుకుంటునం
అవునా!
మ్ మంచింగ్ మంచిగా ఎంజాయ్ చేసి రావచ్చు
మ్ ఎవలెవలు ఒత్తరసలు
అన్నీ అమాల్లో అందరూరొత్తారు
అవునా
మ్
అట్లయితే పోదాం
తెలవాలె నీకు సమాచారం తెలివాలే ఇంకా ఆ అందరనుకుంటారు పోదాం అనుకుంటారు ఎడాకాలం మళ్ళ ఇప్పుడు పోతే మళ్ళ కూడా ఎప్పుడుత్తడో తెలియదు ఆ అదే కదా చేసుకొని పోవాల్నా ప్లాన్ ఎయ్ పోదాం రా అనుకున్నాం ఇప్పుడే ఆగిపో ఇప్పుడే అనుకున్నాం నేన్ నీకు ఫోన్ చేసినా అంజి ఉంటే ఏయ్ అమ్మా మళ్ళీ ఇప్పుడు పోతే ఎప్పుడూ హమ్ మనం మల్
ఆ
తన్నావ మరి
తిన్నా అప్పుడే ఉమ్
ఒక్కనున్నా ఇంట్లా
ఒక్కనే ఉన్నారా ఎవర్లేరు
వాళ్ళ ఇప్పుడు పోతే ఎప్పుడతోమళ్ళ హైదరాబాద్ రపోతా ఉంట మన ఎంతో కంటాల పడుగడు హఐరా పోతారడు రా పాడుగడున్న వరంగడు ఇద్దరు కలిసి హైదరాబాద్ పోతారడా అన్నాడు
ఆ అవును పోతా
పనరడు తానార
ఉమ్ మ్
మ్ మల్లెప్పుడు
ఆదివారం మొ స్తాం అంటానుగా మళ్ళ వాడు
ఆ ఆదివారం పోమ్ పారా నేమ్ కూడా ఒత్తాం ఆ రారు
ఏ ఎట్లయితే అట్లే
అదివారం పోదాం నేన్ కూడా ఒత్తా
సరే పోదాం రా
మల్లా ఇ ఇప్పుడు పోయి ఎప్పుడొత్తావ్
ఏ ఇప్పుడు అంటే ఏ అయో పని చూసుకొని చిన్నగ రా
ఇంగా
పని దొరుకుతనేమో అట్టే ఉండుడ్ లేకపోతే లే
ఆ నెలకొత్తావా మళ్ళా అటు నుంచి అటే నేను
హూ
పని రికి పని ఏ దను వత్తావ
పండగలు అంటే ఇప్పుడ ఏమైనా శీరామనవమి ఉంది కదా చూద్దాం
ఆ శ్రీ రామ ఏ ఎన్ని రోజులు రా ఈ శ్రీ రామనవనవమి
హూ మ్
ఎన్నోదారికి
నేమో రా నేన్ కానీ క్యాలెండర్ ఇప్పుడు కొత్త క్యాలెండర్ వత్తది గా
ఉ ఉమ్
ఇదాను వట్టి మనది తెలుతుది
మలి గట్టేనా
ఆ
పోలంగడు పోత అన్నావ్ పోయినవ ఆ మరి
పోలేె
అది కరెంట్ వచ్చినట్టు ఉంది ఇ మల మోట గిటర్ పెట్టి రా పో రా
లేదు వి డ్యారా లే
ఊర్లా
ఆ
ఇంగ అది మళ్ళ కరెంట్ ఇగ మళ్ళీ అసలుగా సగం కరెంట్ నడుతున్నాట్టు
ఆ అవును
కరెంటు ఉన్నప్పుడు ఇగ పెట్టి నీళ్ళు మంచిగా వారీ యాలి శనికి
హూ ఏ గ్ సరిపోలాలే మనుషు
అద దే ఇ చెరివు కింద పోలాలు అయితే మొత్తం చచ్చు పడ మొత్తం
అవును
ఇలా సాయి గానోళ్ళు సాయిగానోళ్లు కంకి ఇరిచిల్లు ఇయాల
అవునా మరి క కంకులు కాషిల్ లా మరి
హాయి ఇగ మొత్తం మురిగి పోయిన కంకులు కాదు
ఆ కాలువలే అసలే ఎప్పుడు
అంటే మొన్నయి ఆరచన కురు కా ఆరచనమంట
ఉహు
ఇయలా కాల్దాం అనుకున్నాం కానీ ఏడ తిరుగుడే జరిపోంది నా
ఉం మరి వాళ్ళని ఉంటే ఇప్పుడు మరి వత్త నేను బండి చేసుకొని కాళ్ళతో
ఎప్పుడు ఎవళ్ళు ఉన్నరు ఇడ
ఎట్నే వాళ్ళీ ఒకళ్ళు ఉంటాయి కదా చేను కొరత్తే కాల్దుం
సాయిగా సాయిగానోళ్లదే ఇంకో మడి ఉన్నది అది ఎంకాసీరిసిన మడి ఉన్నందున్నది ఆ ఎనుకసిరి ఏసిన మడి అది
మరి అబ్బా మరి అడ చెప్పలేడుగా మరి మొన్నా
ఏ మరి చెప్పులే గ ఇండ్రోజులు ఇకంఉన్నోళ్లు ఏంటంటే ఇన్న
అవునా
దాని లైన్ ఎయ్యాలే
ఇంకేంది ఇక రేపు ఇక రేపు ఎట్లా గొ బర్త్ డే గా నే
ఆ నాదుంది రేపు
ఇంకేంది ఇక పన్లో పని అటే పోదాం గా
ఆ
కాల్వల్రా ఇ గ బెల్లం దెత్త నేను ఇ వంచె బల్లం బెట్టుకొని తిందాం
బెల్లం పెట్టుకొని తింట్రా
మోస్తుంటాది బెల్లం పెట్టుకొని తింటే
ఇవను ఇంతవరకు ఇ అది అట్లా
మంచిగా ఉంటది
ఇంతేనా పొడ్డు మీద కావాలి మరి పొడ్డు తీసు వెళ్తే కర్రేగైతాయి
బెల్లం పెట్టుకుని తింటే మాస్త్ ఉంటది
ఉం
ఎట్లా ఉడగా పెట్టిందాని లెక్క
ఆ అంతే ఊడు దిగా ఉడుకి అలా బెల్లం పెట్టుకొని తినాల
ఉం
ఆ
అప్పుడెప్పుడు రెండు మూడు సంవత్సరాలు గింద నేను
పప్పు అం పెళ్లి పప్పు అం పెళ్లి పోతానవా
ఉమ్మ్
ప్పప్పు గాని పెళ్ళికి
ఓన్ పెళ్ళి
పప్పు పప్పు గాని పెళ్లి కి
ఎప్పుర్రో
ఉ కొన్ని ఎప్పుడు పెళ్ళి
తెలవదు నాకు
మ నా ఇప్పుడే ఫోన్ చేసాన్ను పెళ్లి రా ఇట్లా ఇరవై ఆరో తారీఖు పెళ్లిన్నది దారా అని ఫోన్ చేసిండు
అవునా
ఉం చేతరేమో మరి నీ కూడా
అయంత్రం వరకు చెత్తరేమో మరి
చేత్తె పోమా
చేతే పోదాం నాకి ఏయపోతే నేను ఎట్లా వత్తా
ఆ చేత్తేనే పోదాం రా
ఆ చేత్తే పోదాం
పంపుతాలేడా మరి వాడు మీ ఇంటి సైడ్ ఉంటాడని
ఇగా ఏవిళి పని వాళ్ళు బిజీ చిన్నప్పుడు వేరు ఇప్పుడు వేరు కదా
ఆ అంతేనే పిల్ల మంచిగా ఉన్నదాట
హ్మ్
పిల్ల మంచిగా ఉందట కట్నం ఇత్తాల అట మంచిగానే
అవునా పెళ్ళి కునే ఇరవ
అయ్యా మరియా
కట్నానికీ కావచ్చు మరి
మరి కట్నాన్ని చూసి చేసుకుంటలో దేనికి చేసుకుంటలో మనకేమ్ ఏరుక
ఉ ఈరోజులల్లా ఎమమ్ అమ్మాయిది ఏం ఉన్నదిరా పైసలు పోతే కతమా
ఆ అ పైసా ఈ రోజుల్లాలో పైసలే ఒకప్పుడు ఎంది రెండు రూపాయలు, మూడు రూపాయలు కట్నాలు ఒకప్పుడు అయ్ ఐదు వందల ఆ గట్ట
హ్మ్
ఆ పోద్దన్నే ఇగ ఏటూ పోయిన పైసలు పైసలు
ఆ
పొద్దునికలి ఎటు పోయిన పైసలు అంటాళ్ళు. ఎడికి పోయిన పైసలు అంటాళ్ళు.
అట్లు ఉన్నది మరి పైసల విలువ
అంటున్నది జిందగి ఎమ్ చేత్తామ్
ఆ చెట్ల ఇట్లా కాసేది ఉంటే ఎవడు ఆగాపో కావచ్చు.
ఆ ఇంకేక్కడ ఆగుడు.
ఇంట్లోనే కుశుటామ్
ఆ
ఇంట్లోనే కుశుటామ్ చెట్టు కన్నె కూర్చుంటారు. ఎప్పుడు రాలి పడ్తదా, ఒకొక్క లోటా అని
ఆ నువ్వు ఇగా రా
తిరిగేటట్టు ఉండాలి.
ఆ అగో అట్లా ఉంటది. ఈ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పొరగాల్లాకు బడ్లు కూడా అయిపోతానాయి. కదా కళ్లు కళ్లు ఇగా కళ్లు కే చెప్తాళ్ళు, అస్సల్ దొరకుతలే ఊర్లా
ఆ
ఇయాల కొని చికెన్ తేద్దాం అనుకుంటే కళ్లు ఆ ఎక్కడెక్కడొల్లో వచ్చిలాట కళ్ళు చెప్తే కళ్ళయిపోందన్న అంటను
ఉహు
ఇ సీసన్ కావటి ఇ పి పనేదిగిందంటే కళ్ళు దొరకట్లే
నియవ్వ ఎపన్న పండగలు వచ్చినాయి అంటే నియవ్వ కల్లుల గని నీళ్లు కలు
ఆ
దానికి ఏమో గిరాకి కావాలే
ఆ
ఓ బాటిల్ ని రెండు బాటిల్ చేసినా చే
అవి పెద్దయనీ నియవ్వ మొత్తం నీళ్ళు కల్పుతల్లు కొంతమంది కొంచం ప్యూర్ కావచ్చు కొంతమంది మంచిగా పొత్తాళ్లు కొంతమంది నీళ్ళు కలుపుతల్లు
హు
తే అయిపోతాది గా ఆగు ఉప్పలేగా తెల్సుగా మా బాయి దడ ఉప్ప లేదా ఊరికి ఉయ్యాల ఇయ్యాల పొద్దుగాల కళ్ళు పో మొత్తం నీలు నీలు పోషిండు
అవునా
ఆ మాక్
ఈ తీ ఒకసారి తాగినం తీసుకున్నామంటే ఖతం అది ఎట్లున్నా ఇగ మనదే ఇగ తాగుతామో పార్వోత్తమో మన ఇష్ ఉ
ఆహ్ తీసుకున్నాక ఏమో వద్దాంటే మళ్ళా తీసుకుంటడా
తీస్ కోరిగ ఆళ్లేందుకు తీసుకుంటారు రా ఆళ్ళకి పైసలు కావాలే
అదే బుట్టలు కొనుకోచ్చుకోవాలి ఇప్పుడు పోయి యిగా.
ఉహు బర్త్డేకా
ఆ
గిప్పుడేం పోతవు ఎండ గొడుతంది
సాయంత్రం పోతే లైట్లు వేసుంటే లైట్లో మనకేమో కలర్లు కరెక్ట్ తెల్వవు
మరి ఎండ కొడుతుంది ఎప్ పొద్దుగాల పోకవైతివి మరే
అహ్ కారయినా ఎంతల పోయత్త
అంతేనా
ఉ అరవనీ పోయి ఫోన్ జెత్తా అడికిపోయి ఎర్టిగా ఎర్తిగా సెవెన్ సీటరు.
ఉహు
అడికిపోయి పోన్ చేత్త సరేనా
ఆ సరేరా
ఆ
తీసుకో మంచియి తీసుకో
ఆ సరేరా
మహ్ సరే
ఆ
మహ్